హలో ఏం చేస్తునవ్వురా.
ఏం లేదక్కా ఎలా ఉన్నారు ఇంట్లో అందరు మంచిగా ఉన్నారా.
ఉమ్ బాగున్నాం రా. నువ్వు ఎట్లున్నావ్?
ఈ అండరికి ఎట్లా ఉండడం ఇగ అంత ఇంట్లో ఉండడమే.
హుమ్మ్. ఏం సంగతులు. ఏం చేస్తున్నారు.
ఏం లేదక్క.
హామ్ తిన్నారా?
ఆ తిన్నాం అక్క.
ఏం కుర్ రా?
సోరకాయ
సర
ఈగ ఇ ఎండకి బీరకాయలు సొర కయాలా దోసకాయ ఈగ ఇయా
అవును మస్త్తున్నాయి ఎండలు
ఆ
ఉ
ఇంకా త్రీ మంత్స్ అయితే ఇక ఇంకా
అ
ఉ నువ్వు బిజీ ఉన్నావుగా నేను నేను మూడు రోజుల క్రితం ఫోన్ చేస్ అయితే నువ్వు ఎప్పుడు చేస్తున్నావు
అవునారా చూసుకోలే నేను అసలు ఏంటరా ఏన్ పని మీద చేశావా
అదే ఏం చేస్తున్నావు ఏంటి ఏం పని చేస్తన్ నావ అన్ని అనుకున
నుండి రమేష్ గుట్టుతా ఉన్న
ఓ అయితే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాయ కాని
ఉమ్.. మస్త బిజి బిజి బిజీ గా ఉన్నా
ఆ ఎంత బ్లౌజ్ కుడతే
తీ త్రీ ఫిఫటీ రా
వామ్మో అవునమ్మా యాడైనా అంతే నే లైనింగ్ బ్లౌజ్ అయితే త్రీ హండ్రెడ్ డిజైన్ అయితే త్రీ ఫిఫ్టీ
ఉ అవును
ఫుల్ డబ్బు
లైనింగ్ ఏసి అయితే టూ ఫిఫ్టీ అట్లా తీసుకుంటరా త్రీ త్రీ హండ్రెడ్ తీసుకోను టూ ఫిఫ్టీ తీసుకుంటా బాగా వర్క్ బ్లౌజ్ డిజైన్ పెట్టాలంటే త్రీథ త్రీ ఫిఫ్టీ తీసుకుంటా అట్లా
అలానా
ఉ అసలు రానునికి రాట్లేగా
ఎక్కడక్క వద్దాం అనుకుంటున్నా ఈ ఎండలకీ ఎటు ఎల్ల బుద్ది గట్లే
ఉహ్మ్
ఆ ఇక పిల్లలు ఉన్నారు ఆ వాళ్ళకి మొన్న ఒక డ్రెస్ తీసుకున్న ఉత్త కుట్లు ఎయంండ అమ్మా అంటే యాభై రూపాయలు అంట
అవునురా యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఒకళ్రు తక్కువ తీసుకున్న వాళ్ళు మళ్ళీ మీీరెంత ఆడతారు గానీ
ఆ
మళ్ళీ వాళ్ళు కరెంు మిషన్ పెట్టుకని కొడతారు
జిగ్జాక్ ఉందా అక్క నీ దగ్గర
ఆ ఉన్నాయి రన్నీ ఉన్నాయి
ఆహా
ఆ కొడతన్న మంచిగా మంచిగా అవుతుంది ఈక పెళ్ళిళ్ళ సీజన్ కదరా
ఆ ఇప్పుడు అదే కదా
బాగా బట్టలు వచ్చి అసలు ఫోన్ చేయడానికి చూసుకోవాలి నేను అసలు మామూలుగా ఎట్లాన్నా అయంద అని చేసారు
ఆహా నేను అదే ఇక త్రీ డేస్ క్రితం చేసా కదా ఇప్పుడు చూసుకొని చేస్తది అందా అక్క అనుకుంటాన్న
లేదు లే నేను చూడలే అసలు అ ఇంకేంత
ఏ వందా అక్క ఇదే బాధక్క డబ్బులు అయితనే ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలకి ఊరు డ్రెస్లుని నేను ఏమన్నా నైటి కుట్లు వసుకోవాలన్నా చీర పాలు చేయించుకోవాలన్నా జిగ్ జాగ్ డబ్బులే డబ్బులు మాకు స వీటికే అయిపోత
ఎందుకు రా మరి ఇగో పిల్లలు ఇప్పుడు ఐదు సంవత్సరాలకే నీకు మస్తు బట్టలు అయితాయి ఇంకా ఎదుగుతంటే ఇంక ఎన్ని డబ్బులు కావాలి
ఇది ప్రతిది డబల్ కుట్టేయించుకోవడానికి కూడా ఒక నలభై రూపాయలు అయింది మిషన్ కాడికి వెళ్ళలేపోతున్నా
అవును ఒక మిషన్ తీసుకుంటే ఏమైంది తీసుకుని ఇటు రావచ్చు కద నేను నేర్ పిస్తా అదే నా దగ్గరికి రారా ఒక మిషన్ కొనుక్కొని నా దగ్గరికి రా నేను నేర్పిస్తా ఒక వన్ మంత్ వరకు
ఆ అదే అక్క ఇ అయితే ఎప్పుడు నువ్వు ఎ ఎన్ని మంత్స్ ఇప్పుడు ఒక రెండు మూడు నెలల వరక అయితే బిజి ఇప్పుడు పెళ్లి ఏమైనా వచ్చినాయి పెళ్లి వచ్చి పది రోజుల్లో ఈ పెళ్లి ఉండంగా వచ్చినాయి
ఉన్నాయిరా చాలా ఉన్నాయి బట్టలు ఇంకా ఈ మంత్ మొత్తం ఇట్లానే అయిపోతది మార్చ్ ఏప్రిల్ లోనే ఎక్కువ ఉంటాయి ఇంకా కాబట్టి ఇప్పుడే ఇస్తారు
ఆహా పెళ్లి బట్టలే ఉన్నాయా అ
పెళ్లి బట్టలే ఉన్నాయి అందుకని ఉన్నారురా ఒక ఐదుగురు ఉన్నారు
అంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ మొత్తం ఇప్పుడు చాలా వచ్చినాయి అనుకో ఇక జిగ్ జాగ్ ఒకళ్ళు కుట్టడం ఒకళ్ళ
నేను కుట్టేసి ఇస్తా మళ్ళీ వాళ్ళ సైజ్ చూసి రే ఇగ సెకండ్ ఆప్షన్ ఉంటారు కదా సైజ్ జూసి అట్ల మా లీ వాళ్ళకీ ఫిట్నెస్ ఉందా లేదాని చెపి మా మా మంచిగుండీ సరిపోతే మళ్ళీ చూసుకుంటర్ వాళ్ళే వాళ్ దగ్గరక్ ఒచ్చి సైజ్ చేయించుకుంట్ జిగ్ జాగ్ గూడా వాళ్లె ఎస్తారు
ఆహా మీ దగ్గరక్ తెచ్చిస్తే మీరే ఏసేతరు
మేమే ఏసేస్తాం
ఆ హ్
ఇగా మీ కుట్టే ఇ కుట్టడానిక్ సంబంధించినవన్నీ మేమే చేస్తాం రా
ఆ
మ్ అట్లాగా అట్లని ఇగా బాగ వర్క్ లో ఉండిపోయినం అందుకే ఫోన్ చేయడం కుదరట్లే
ఆహా ఎంకాదులె అక్
ఏ ఇంగ మరి నువ్ నువ్వు ఇగ మా దగ్గర అంటే మేము ఇక్కడ ఉన్నాం కాబట్టీ బ ఇక్కడ అంతమంది నా దగ్గరే ఉన్నారు మరి నువ్వూ మిషన్ కొనుక్కోవచ్చు కదా ఒకటి
అదే జేస్త ఇగ ఇపుడ్ నువ్ చెప్పావు గా
ఉ మిషన్ కుట్టు కుట్టుకుంటే ఒక బ్లౌజ్ ఒక డ్రెస్ కుట్టుకుంటే చాలు ఒక రోజుక్
ఆ నాకూ డ్రెస్ మెటీరియల్ ఒకటునూ ఈ బ్లౌజ్ కుట్టు కోవడం వస్తే చాలు ఇక కుట్ల్ అంటే నార్మల్ గా నేర్చుకుంటునే ఉంటాం
ఊ నేర్చుకుంట్నే ఉంటవ్ ఒక బ్లౌజు ఒక డ్రెస్ కుట్టుకున్న ఒక రోజుకి మనకు గడిసిపోద్ది
ఆ
మరీ రానవసరం లేదుర ఎప్పుడో ఒకసార్ ఇప్పుడు మనం మన అన్ని పెద్ద ఊర్లే గదా
ఆ
మ్ అందరు ఒకే లాగ్ కుట్రు కొంతమంది కొంతమంది ఫిట్ అయితాయ్ అంతే
మీ దగ్గరా ఎంత మంది ఉన్నరు అక్కా మిషన్ గుడ్డెటోళ్ళు
ఒక ఐదుగురు వస్త్నార్ రా రెగ్యులర్గా
ఆహా
ఆ అదే నీకు చెబ్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నా గాని
మరీ అలా గాదు ఇప్పుడు మీ ఏరియాలో నువ్వు ఒక్క దానివేనా ఇంకా వేరే జనాల్ ఉన్నర
ఉన్నరు ఒక ఇద్దరు ఉన్నార్లే గాని అక్కడికి అంత ఎళ్లరు
అదేలె
మ్
మీ ఇంటికే ఇగ ఒస్తరా అందరు
మ్
డబ్బుల్ ఎమ్మటె తీస్కుంటవా
ఆ ఇస్తార్రా లేక్పోతె రేపిస్తరన్న లేక్పోతె ఫోన్పే చేస్తరు ఒక రెండ్ మూడ్ రోజుల్ చూస్తా మళ్ళీ ఫోన్ చేస్తే ఇచ్చేస్తారు
అదే మంచిది లేక అప్పుడప్పుడు ఆవ్గాల్ డబ్బులు కూడా
ఆ మరి ఎంబటె ఇవ్వాలంటే అందరికి సే గాదు గదరా
ఆ ఔను అదీ నిజమే
ఇగ మనం ఏడో ఉండట్లేగా మళ్ళా ఊర్లలోనే ఉంటాం మళ్ళీ మొకాల్ మొకాల్ చూసుకోవాలి ఎందుక్ లే అని చెప్పి ఇగ నేన్ ఏం మాట్లాన్ సరే కంట ఎవరైన్ ఒచ్చినా గాని
ఆ మరి పాలు లైనింగ్లు కూడా తెచ్చు పెట్టుకోపోయినా ఇంట్లో
ఉన్నాయిరా అన్నీ ఉన్నాయి
ఊహు అదే ఒక సెట్టు ఒక సెట్టు తెచ్చి పెట్టి
ఈ డ్రెస్ మెటీరియల్స్ ఈ శారీ పెట్టుకోట్స్ అవన్నీ అమ్ముదామని చూస్తున్నా వెళ్ళాలి ఒకసారి
ఆ అయితే ఇప్పుడు ఎవరైనా లైనింగ్ చేయించుకోవాలినుకు కుంటే చక్కగా నీకాడే ఆ క్లాత్ తీసుకొని
ఉ వేయించుకుంటారు ఈసారి పేటికోట్స్ సో అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి సూటబుల్ కావాలి కదా
నైటీలు కూడా దేవచ్చు నువ్వు
ఉ అందుకే ఒక మార్కెట్ చూసాము
ఆ
కేలి చిన్నగా ఒక బిజినెస్ లాగా పెడదాము మళ్ళీ ఇప్పుడు ఈ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వరకే వరక మళ్ళీ పెళ్లి సీజన్
ఆ ఇప్పుడే ఫుల్
హ
వర్షాకాలంలో ఏము ఉండదు అక్క
ఏంట్రా
వర్షాకాలం లే
ఉ ఏం ఉండదు నార్మల్గా బ్లౌజులు కుట్టించుకుం టారులేగాని మరి ఇంత ఉండదు అందుకని ఇక ఇప్పుడు తెద్దాము అని అనుకుంటున్నాం
ఇప్పుడు పెళ్ళిళ్ళ అప్పుడే నీకు ఏదైనా సంపాదించుకో వాలంటే ఉ
అందుకే తెద్దామని అనుకుంటున్నాం ఏదో ఒక ఒకటి తీసుకొచ్చుకని పెట్టుకుంటే బాగుంటది కదా అని
అవునవును
సేల్ అవుతూనే ఉంటాయి రా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి సేల్ అవుతూనే ఉంటాయి ఇంకా పడగలు పండగలు వస్తాన్నాయి ఓ ఆ పడగలు కనీ అన్నిటికీ డ్రెస్సులు తీసుకుంటారు చిన్నపిల్లలు ఎక్కువ మా దగ్గర
ఆ
ఉ ఆ చిన్నపిల్లల డ్రెస్సులు ఇవి స్టిచ్చింగ్ చేసి పెట్టొచ్చు మనమే ఆ వాటి క్లాతులు కూడా అమ్ముతున్నారుగా
అదే
ఉమ్ కొత్తగా
ఇప్పుడు ఫ్రాకులు కూడా కుడతావా అక్క పెద్ద పిల్లలకి ఫ్రాకులు
కుడత కుడత రా
అవునా
చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కుడతా
ఇప్పుడు చాలా మంది ట్రెండింగ్ అయిపోయింది గదా ఫ్రాక్లు కుట్టించుకోడంలో ఫ్రాక్కు ఏంటి మంచి శారీల్ గుట్టించుకుంటున్నారు టన్ను క్లాత్లలో కూడా కుట్టించుకుంటున్నారు
అవును
ఎంతక్క ఒక ఫ్రాక్ గుడితే పెద్దోళ్ళకి నా సైజు వోళ్ళకి
మామూలుగా అయితే టూ ఫిఫ్టీ తీసుకుంట రా నార్మలగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయినా ఫుల్ హ్యాండ్స్ అయినా లేకపోతే ఏదైనా ప్లయిన్ ఉంటది కదా
ఆ
టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ తీసుకుంటా పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా
అదే అదే నువ్వు మంచిగా ఈ చాంకీ లాంటి క్లాత్స్ కూడా ఉంటాయి అక్క చక్కగా అవి కూడా తేవచ్చు
కొణాలి రా తేవాలి ఈ మధ్యలో వెళ్ళి తీసుకొస్తా
ఉమ్ అట్లాంటివి తెచ్చుకున్నా ఇం కాదు తెచ్చి స్టాక్ పెట్టుకుంటే వాళ్ళు అడిగినప్పుడు ఆ క్లాత్ తీసేసి వేసేసి మంచి హ్యాండ్స్ దగ్గర మంచిగా అయి ఉంటాయి కదా లేసు లేస్ కూడా తెచ్చి ఉంచుకోవచ్చు మళ్ళీ బ్యాగ్స్ సైడ్ కట్టటి అవి ఉంటాయి్ కదా బుట్టలాగా
హ
థ్రెడ్స్ కి కింద థ్రెడ్స్ కి ఇప్పుడు హ్యాంగింగ్స్ లాగా వస్తున్నాయిగా అవి కూడా తెచ్చుకోవచ్చు
అవును అన్ని అన్ని కొంచెం ఆన్లైన్ లో కూడా కొంచెం తక్కువే ఉన్నాయిరా మనకు సంబంధ
ఆ ఆన్లైన్ లో కూడా తెప్పించుకొని నువ్వు రెడీగా పెట్టుకోవచ్చు
అదే చెయాలి సరే ఆన్లైన్ బిజినెస్ కానీ లేకపోతే అ సరేరా నువ్వు మరి మిషన్ తీసుకొచ్చుకొని నా దగ్గరకు వచ్చేయి మరి సరేనా
ఆ వస్తా అక్క నెక్స్ట్ మంత్ కాదులే కాని టూ ఒక టూ మంత్స్ తర్వాత వస్తా అక్క అక్కడ నేర్చుకోవడానికి
ఆ సరే అండి పిల్లలు ఏమైన్నా ఉంటే కూడా పట్టుకోని రా మరి
ఆ కుట్టి పచ్చుకుంటా సరే అక్క ఆ